ఉమ్ బాగున్నరా అండి
మీరు బాగున్నారండి
ఉమ్ బాగున్నామండి పాండి ఉమ్
మీరు అ ఉమ్ లో
హుమ్
చెప్పాలి ఇంక తిన్నారా అండి
తిన్నా మండి తిన్నాము పడుకుంటున్నాము అండి ఇంకా అండి ఎంటి విషయాలండి
విషయాలేంటి బిజీ కదండి హనుమాన్ జయంతి శ్రీరామనవమి మేమ్ జేసుకుంటామండి మాకు ఉన్నాయండి బోనాలు మాకు ఇంట్లోనే మోసుంటామండి మీరు
కొందరు ఇంట్లో మోస్తారు కొందరు గుడి దగ్గర మోస్తారు కదండి
అవునండి మేము చేస్తామండి గుడి దగ్గర లేదండి వన్ మంత్ ఇగ నన్వేజ్ దిన మంత ఇష్ట పోసుకుంటాం కదా మల్లన్న బోనం కదా ఇంట్లోనే మోసుకుంటా మండి పాష బాగుంటది కదండి బోనాలప్పుడు
ఉమ్ బోనాలు అది అండుతారు చూడండి పాసమది చాల బాగుంటదండి బెల్లము పాలు సండుతరు కదా
అది వత్తప్పుడు రాదండి టేస్ట్ ఆ ఆ టైమ్ల్ వస్తది చిక్కుడుగాయ కూర పచ్చి తరమి సన్న పెడ్తార అండి అది ఆ టైమ్ లోనె టేస్టు ఉంటదండి చాల ఇష్టమండి నాకు పొంగలం
ఉమ్ చరేనండి
ఆ మరి
ఆ
సరే అండి మన్న ధన్యవాదాలు అండి
సరేనండి